హలో
హలో
అలాగే దాట్లో ట్వంటీ మినిట్స్ ఉండు అయింది
అ
విజితో కంప్లీట్ అయింది సెకండ్ నీతోనే
ఓ ఫైవ్ టైమ్స్ అలానా
ఏంటి
ఏం లేదు
ట్వంటీ మనిట్స్
టెన్ మనిట్స్ కదా
ట్వంటీ మినిట్స్ చూడు అక్కడ
అవునా
మ్
ఓకే బట్ ఏదైనా వేరే టాపిక్ మాట్లామ్మని చెప్పారు
ఎక్కడున్నావు ఏం చేస్తున్నావ్ పండుగల గురించి ఏం మాట్లాడకూడదు
అవును ఏదన్నా ఫెస్టివల్స్ గురించి ఏదనా ఫెస్టివల్ గుం జదనా ప్లేసెస్ గురించి
అవేవి మాట్లాడకూడదు
అ మరి మాట్లాడాలి
ఏం చిందు
ఏం మాట్లాడాలి మళ్ళీ
మరి ఏం మాట్లాడాలిట్వంటవ్ మినిట్స్ లైన్ లా ఉంటే నేను తిరిగి కాల్ చేస్తా
హు హుమ్
అయిపోద్ది నీకు సిక్స్ అయినయి నా ఒక్కటి కూడా అవ్వాల ఇంతకుముందే ఒక్కటి అయింది
ఆ హ
నా కదే యుప్ పీఐ ఓపెన్ అవ్వట్ల
బట్ నా కాల్ చేస్తే నాకు వస్తది నీగ్గాదు
తెలుసు తెలుసు ఇందుకేనా కమీట్ స్ తది కదా అందు కే చెయ్ మన్నా త్తాలే
ఉమ్ సరే
ఎన్ని మినిట్స్ అయ్యింద్ ఎట్ట చూపిస్తది ఎన్ని మినిట్స్ అయిందని ఎట్ట చూపిస్తుది
కదా ఇప్పుడు వన్ పే వన్ మనిట్ టూ మినిట్స్ అయింది అలా
వన్ పాయింట్ ఫిఫ్టి ఎయిట్ చూ
ఆ ఆ అదే ఇంక టూ మిట్స్ అలానే చూపిస్తాది
టూ మినిట్స్ టూ పాయింట్ సిక్స్ సెవెన్ పిస్తుంది
ఆ మవునంకా అ ప్రదేశ ప్రదేశ అంగా
పొద్దున్ దా అంటే త్రీ సెకండ్స్ వచ్ చ్చో వచ్చాక ట్వంటీ మినిట్స్ సైపో తుందా హలో
అది టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయ్యేది
ఇప్పుడు టూ మి టూ మినిట్స్ ఫిఫ్టీ టూ అవుతుంది
ఆ అప్పుడు మనకి ఇప్పుడు త్రీ మినిట్స్ అయితే జస్ట్ ఆ ఇప్పుడు త్రీ మి త్రీ మినిట్స్ ప్పుడే ట్వంటీ మినిట్స్ ఎలా ఐతాది ఇప్పుడు ఫోన్ చేసినా నేను
అయితే ఆమింత్తె ఇంతసేపు మా ట్లా లేదా
జస్ట్ త్రీ మినిట్స్ నేను అదే కదా చెప్పాను నీకు
నెక్ట్ మంత్ అసలు